గుడికి పోదాం అన్నావ్ ఏమైంది?
అవును కదా అక్క నువ్వు మర్చిపోయినావా నేను మర్చి నేను మర్చిపోయానా నువ్వు కాదు అసలు
శనివారం పోదాంన్నావ్ మల్ల
అవు మర్చిపోయానాక నాకు ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ ఉండె అయితే అటు పోయాచ్చిన నేను
ఆవున మరి ఎప్పుడు పోదాం?
ఎప్పుడు పోదాము చెప్పు
ఎల్లుండి పోదామా సోమవారం
ఊఉ సోమవారం ధర్నా ఉన్నది కదా మనకు
అటు చూసుకొని అటు పోదాం ఇంక ఏమ్
ఆశీర్బాద్ చూసుకోనా
ఉమ్
సరే చూసు
ఫస్ట్ ఇటు పోయి, ఫస్ట్ గుడికి పోయి అటు పోదాం.
ఉహు ఫస్ట్ ఇటు పోవాలి.
పొద్దున్నే గుడికి పోవాలి.
పొద్దున్న అంటే అంత పొద్దున్న ఏలుతావా, మరి నువు తొమ్మిదిటి వరకు ఏడు ఎనిమిదిటి వరకు వెళ్తావా?
ఆ తొమ్మిదిటి వరకు వెలుదాము.
తొమ్మిటి వరకుంటే మనం ధర్నా కి వచ్చే వరకి లేట్ కదా అక్క
అ వర్లు ఇల వరకు పది పదకొండు పన్నెండు అయితుది అందరు పోయే వరకు
ఉమ్
మెల్లగా రెడీ ఐ పోదాం
నాకు ధర్నా కార్నే చిన్న ప్రోగ్రామ్ ఉన్నది.
మరి రేపు మార్కెట్ పోదామా?
అ రేపు పోవుడే కూరగాయలు ఏం లేవు ఇప్పుడు రాంగ్ ఏమన్నా తెద్దామ అనుకున్నా కానీ ఎట్లా పప్పు చేస్తా కదా అని
రేపు సండే అన్ని ఉంటాయి.
ఉమ్
పోదమా మ్
రేపు పోదాం ఉల్లిగడ్డ లేవు, అల్లం మెల్లిపాయ లేదు. అల్ అల్లమెల్లిపాయ అయిపోయిందీ రెప్. దేవాలే పొట్టు తీయ్యాలి పట్టాలే.
ఉమ్.
మంచి జాడి వలిగింది కాద పెద్దక్క నాది.
ఏంచేసినావ్.
ఇగో మొన్న పచ్చడి పెట్టిన చికెన్ పచ్చడి పెట్టిన మొన్న. అయితే ఏం చేసినాయి ఇక జాడిలో వెడ్. అంటే చిన్న గక్కడ అమ్ముతారు చూసినావా జాడీలు చిన్నవి. అవి నూట యాభై కోటి కొనుకొచ్చిన రెండు మూడు వందలు పెట్టి కొనుకొచ్చినా ఒక దాంట్లో అల్లం పెట్ట్. న ఇంకోటి ఖాళీగానే ఉండే అయితే దాన్ని తీసి ఏం చేసిన అం. అంటే పచ్చడి పెడదామని కడిగిన.
ఉమ్.
కడిగి ఏం చేసినా తూడుతా అని గిట్లా అన్న. చేయి జారింది పుటుక్కొమని కిందపడ్డది మళ్ళ కూర్చొనే అన్న కూర్చొనే తుడుతన్న నిలిచు.
నిలబడిన ఉమ్.
కుసోనే తుడుస్తున్న చేయి జారీ పుటుక్క అని పలిగింది.
అయ్యా.
నూట యాభై రూపాలు ఉత్తపుణ్యానికి పెట్టిన అనిపించింది ఇగ.
అవును.
మంచిగానిపియాలే మంచిగా ఉండే తెలుస అక్క జడు సూపర్ ఉండే రెండు తె. చిన్నయ్ ఒకటి పలిగింది నేను ఏదైనా జోడి తే. త ఎప్పుడు తెచ్చినా జోడి తెస్తా ఒక్కటి అస్సలు తేను. నాకు అది అలవాటు.
అవును.
అయితే ఇగ అదొకటి పలిగింది ఇంకొకటి కొనాలి అసోంటిదిగని. అట్లాంటివి ఎక్కడా అమ్ముతలేరు.
ఇక్కడ ఉన్నాయి ఎక్కడ తెలుసా. మనం ఫస్ట్ జ్యోతి హాస్పిటల్ లేదా దాని పక్కకు. షాప్ లేదా డిమార్ట్ చిన్నది.
ఆహ్ ఆహ్.
ఆన్లున్నాయి.
ఏయ్.
ఉమ్ నేను కూడా ఒకటి దేత్త.
తేవాలి అందల అసలు అల్లనే ఉప్పు అలాంటివి అన్ని అల్లనే పోయాలంట అక్క జాడిలు. మనం ప్లాస్టిక్ డబ్బా.
పచ్చడకు అన్నిటికీ.
ప్లాస్టిక్ డబ్బులు వాడతాం మనంగానే అవి వాడోద్దట. గాజు సీసలు ఇట్లాంటి సీసలే వాడలన్నట.
ఉమ్ రేపు తీసుకోద్దాం పోయి.
కో రేపు పోదామా.
ఉమ్.
ఉమ్. తిన్నవా.
ఎక్కడ ఇగ సాయంత్రం.
ఓ ఈయల ఇయలా ఒక్క పొద్దుగా నేనే మార్చి. పోయిన నేను ఒక్కపొద్దుండీ. ఇప్పుడే చేసినావా.
ఉమ్ చేసి ఇగా నేను కొంచెం పక్క తీసుకున్నా.
మంచి పని చేసినవు. నాకు చిక్కుడు కాయలు ఉన్నాయి పప్పు చేయన్నా అని ఆలోచిస్తున్నా. చిక్కుడుకాయ అండుమంటలా పప్పు చేయిమంటార చూడాలి